ఆండీ చెప్పండి
చెప్పాలండి మీరే
ఈరోజు టోపీక్ ఎంటిది అండి
ఈ రోజు టాపిక్ వచ్చేసి మూవీస్ గురించండి
ఓకే అండి అయ్యో
ఏమైందండి కరెంట్ పోయింది ఇక్కడ మా దగ్గర
అవునండి కరెంటు పోయింది హ్మ్
మీ ఫేవరెట్ మూవీ ఏంటండి
ఎక్కువ ఇష్టమైన గీత గోవిందం
అవునా
ఆ లేదు దానికట్టే ఫస్ట్ పౌర్ణమి మూవీ ఇష్టాం
అవునా
అ
అ జో్ మూవీ ఇష్టమండి
నండి అది ఇ కూడా బోన్
ఏమ్
ఊమ్
ఊమ్ ఒక ఎమోషనుంది అది బాంటది మూవి చాలా
ఊమ్
నిద్రొస్తుందాండి
ఔనండి ఆ జో మూవీలొ ఆమె క్యారెక్టర్ బాంటది ఆ అమ్మాయ్ బాంటది
ఉ ఊమ్ ఔనండి తనొక్కత్తి ప్చ్ బ్రతికుంటె బాగుండు అన్పిస్తదండి
ఊమ్ అదె నేన్ గూడా చచ్చిపోయి గాకుండ బ్యాడ్ గిట్ల ఇట్లా అన్ నేన్ వెయ్ట్జేస్
ఊమ్ నేన్ గూడ అదే అన్కున్నాండి కనీ అట్ల గాలె ఏం జేద్దామండి ఇగ చ్ కొన్ని మూవీస్స్ చూడ్డాన్కి బాంటయ్ కొన్ని మూవీస్స్ ఏడ్వ ఏడ్వ్ అంటె ఏడ్వడాన్కి
కొన్ని మూవీస్స్ కనెక్టైతమండి కొంచెం ఆక్కె
కొన్నిసా